నమస్తే అనండి
బన్నారా
బాగున్నానండి వంటలయ్యాయా
ఆ మంటంటల ఆ మంటల తిన్నం
తిన్న ఆహా తొందరనే చేసుకుంటా సరే ఇంకా హ మేము ఇప్పడే డిన్నర్ అయిపోయిందండి
ఆ ఏం స్పెషల్ చేసారండి ఇవాళ
స్పెషల్ అంటే ఏం లేదు మధ్యాహ్నం గులాబ్ జామున్ చేసాము
ఆ
ఉ వంట అయితే ఇప్పుడు అలచంతకాయ చేసాను పప్పు కందిపప్పు వేసాను ఇంకా పాపడాలు అవన్నీ చపాతి అన్నం ఇంకా మీరేం చేసారు ఏంటి
చపాతిలోకి కర్రీ ఏం చేసారండి
అలచంతకాయ ఆలుగడ్డ టమాటా వేసి ఫ్రై చేశాను
ఆ
ఆ అదే ఉందె ఇంకా పచ్చడా పెరుగు పాపాడ్ అవన్నీ పెట్టుకున్నామన్నట్టు
ఈ కూరగాయలన్నీ మీరు బయ్ క్లుండి దేస్తారా లేకుంటే మీ ఇంట్లో ఆ పక్కకేమన్నా ఇట్లా కూరగాయల్ పెట్టుకోడానికుందా తోటలాగ
లేదండి మాకు ఇప్పుడు ఈ సిటీస్ లో కదా మాది అపార్ట్మెంట్ ఇంట్లో ప్లేసే ఉండదు మామొల్గా అన్ని కూరగాయలు బయట్నుండే తీస్కొస్తం మార్కెట్ కెళ్ళి
ఆ ఇట్లా దొబ్బడు బండి మీద వస్తయా అండి
అవునండి ఇటు మా సైడ్ అన్నీ వస్తయ్ దొబ్బుడుబండి మీద కూరగాయలొస్తాయి బట్టల్ లొస్తాయి పాలు పెరుగు అనేసి అన్ని అవైలబుల్ గానే ఉంటాయండి హూ అంటే డోర్ దగ్గరికె వొచ్చి కూడా బజార్ నుండి తీసుకొస్త ఎందుకంటే మాది ఔట్కట్లు ఉంది అందుకనేసి ఇక్కడ చాలా కొంచం ప్రైజ్ అనేసి ఎక్కువ ఉంటుంది అన్నట్టు అందుకనే మార్కెట్ కెళ్ళి తీసుకచ్చుకుంటాం మేమ్
ఆ
ఊ
అందుకనే ఇగ బయిటికెళ్ళేస్ వారాన్ కొకసారి తెచ్చుకుంట్రా డేలీ డైలీ దీస్
లేదు వారాన్ కొ కొక్కసారె తీసుకొస్తాం ఇంకా సండే శాటర్డే అయితే స్పెషల్ ఉంటుంది కదా అవి నాన్ వెజ్ అనేసె తింటా అది సండే రోజైతే ఆ మామొలు గా వారేమ్ వీక్లీ కోసం అయితే టూట తోటపూటలన్నీ ఒక్సారి తీస్ కచ్చుకుంటాం
ఆ పచ్చళ్ళేమన్న పెడతారా అండి సమ్మర్ గదా
పచ్చడ ముందు పెట్టె అవునండి పెట్టుకునే వా ళ్ళం కానీ ఎక్కువ పచ్చడి తిన తినరు ఎక్కువ మా ఇంట్లో అది ఖరాబ్ అయిపోయేద్ ండ అందుకనె రెండు మూడు సంవత్సరాల నుండి నేన్ పచ్చడేం బెట్టట్లేదు లేకప్ మా అత్త వాళ్ళు వాళ్ళందరూ పచ్చడి బెడతారు ఊ
ఆ అది దీస్కొనొచ్చి
ఊ తింటవ ఆహా లేదు ద మేము షాప్ నుండి తీసుకొచ్చుకుంటాం ఇప్పుడు ఇప్పుడు ఎండకి నాయ్ నొల్కి ఆ రెడీమేంట్ నే తీస్కొచ్చుకొనె తింటాం మీకేమన్నా స్పెషలొచ్చా అండి పచ్చల్లో
అవునండి మొన్న మొన్న క్యారెట్ పచ్చడా అని ఏషామండి అది బావుంటది అయితేయా మా ఆడపడుచు వచ్చినప్పుడల్లా మా పిల్లల కు చాలా ఇష్టమని ఆ పచ్చడ ప్రిపేర్ జేస్తది
అవునా మీకు రెసిబి చెప్తారా అమ్మా ఎలా జేస్తారో కొంచెం నాకు
ఆ దాన్ని అది ఒక కేజీ క్యారెట్ దీస్కచ్చుకో ని మంచిగా కడిగి ఆర వెట్టుకోవాలి వాటిని
అచ్చ ఆరబెట్
ఆ ఆరబెట్టిన్ తర త్తం వాటిని అదీ ఆ కుడుకల్ గీర్ కుడుకల గీరేది కుడుకల్ గీరేది ఉంటది గద్ దండి ఆ దాంతోటి ఇట్లా తుర్మాలే. తురిమీ అది మొత్తం ఒక పేప్ పర్ లేసీ ఒకా హాఫ్ అన్ అవర్ ఆరబెట్టాల అది.
అచ్చ అచ్చ అచ్చ అంటే దాంట్లో ఉన్నా వాటర్ అన్నీ ఇంకి. పోయే వరకు నానబెట్టాలన్నట్టు.
ఆరిన్ తర్వాతా ఇగా కొంచెం కొంచెం ఏసి. కుంటా ఆ ఆయిల్లో ఫ్రై జెయ్యాలి.
అచ్ అంటా ఆయిల్లో
ఆ ఆ డీప్ ఫ్రై చెయ్యాల అంటే కొంచెము ప ఛ్ఛీ వాసన పొయ్యే వరకూ.
అచ్చ అచ్చ ఛ ఓకే ఆహా
అట్లా ఫ్రై చేసిన్ తర్వాతా ఏం జెయ్యాలంటే. మళ్ళా అంతా ఒక బౌల్లో ఏసుకొనీ దానికి మంచిగా ఎల్లిపాయలు, జిల్కరా ఆవపిండి, మెంతి పిండి అన్నీ గ్రైండ్ చేసుకొని. అది పోపు చేసి ఇది ఈ పోపులో అవన్నీ వేసి. ఆఇది కారమూ, ఉప్పూ అన్నీ తగినంతా
ఊహ్ము ఊహ్ము అంచే టేస్ట్ కి తగినంతా వేసుకోవాలి అ ఓకే.
కొంచెం జీసుకుంటే ఇగ చాలా బాగుంటది ఒకా టెన్ను టెన్ డేసు ట్వంటీ వన్ మంత్ వరకు నిల్వ మంచిగుంటది అన్నట్లు.
అవునా మరి పుల్లగా రావడానికి ఏమి ఏస్తారండి అందులో.
ఆ
పుల్పు గావాలం
అది పుల్పు ఉండది అది పుల్పు ఉండదండి. ఇగ అలాగే ఉంటది దానికీ పులుపు అవసరం లేదు. మనమూ ఆ లైట్ గా ఫ్రై చేశినం గదా అండి.
ఆ అవును
ఆ ఫ్రై చేసేసరికి అదీ గోలి నట్ట్ అయిపోతది.
అఛ్ఛా ఐతే అందుల్ పసుపూ, కారం అవన్నీ వేసి కల్ప్
ఆ పస్పు ఎయద్దు కారము, ఉప్పు ఎల్లిపాయ ముద్దా బాగా వెయ్యాలి. అది మంచిగా దాంతోటి మంచి టేస్ట్ వస్తది. ఎల్లిపాయలు ఇప్పుడు ఈవీ కేజీ తీసుకున్నాం గదా. ఒకా పావు కేజీ కంటే ఎక్కువ ఎల్లిపాయలు ఎయ్యాల అందులో. అప్పుడూ ఆ బాగుంటది అన్నట్టు. ఇగ అలా చేస్తే బాగుంటది అలాగే కాకరికాయ పచ్చడి గూడా.
ఊహ్ము
చేశి పెడతా అండి మీరు ఎప్పుడన్నా.
అఛ్చ ఇంకా అండి మీరు అదీ ఆ ఏం చేస్తారంటే ఆ అదేదో ఏదో గడ్డ తోటి కర్రీ చేస్తారు గదా పులగం లా
ఆ చామగడ్డ చామగడ్
అదెలా చేస్తారండి?
అది బావుంటదండి చామగడ్డలో ఫస్ట్ ఉడక బెట్టాలి ఉడకబెట్టిన తర్వా
చామగడ్డలొన్ అంటే అవే గదా ఆ ఆలుగడ్డ లాగా చిన్న చిన్నగా ఉంటాయి అవే గదా
ఆ ఉల్లగంజ వేరు ఉంటదండి. అది కొంచెము ఆ అది అది కొంచెము ఆ ఎంటిదంటే దాని మీద దుర్ధ ఉంటది. దీనికి దురద ఉండది దీనికి బంకా ఉంటది. ఇది బంక ఉంటది చామగడ్డ. అదేమో దురద ఉంటది అయితే దురద పోయేటట్టు జామ వా ఆ కేేసి ఫస్ట్ ఉడక బెట్టినాంక ఆ పుల్లగుంది పుల్లగుంది అది గూడ కాయ్ అది పులుసు పోసి వండుతారు అది అది ఊమ్ అంటే ఇవ్వాళ సాయంత్రం వండిన తర్వాత నెక్స్ట్ డే తింటే బాగుంటది అది
అవును మరి ఈ చామగడ్డ ఎలా ఉంటది.
చామ గడ్డ ఏం చెయ్యాలంటే మనకు అది దురద అంటే ఇట్లా బంక ఉంటది కాబట్టి
హుమ్ ఊమ్
ఆలుగడ్డల్లాగా ఉడక బెట్టుకోవాలి ఉడక బెట్టిన తర్వాత పొట్టు తీసి మంచిగా ఎల్లిపాయలు అవి అదే దాంట్లో ఉల్లిగడ్డలు ఎక్కువ కట్ చేయాలి.
హుమ్
కరివేపాకు అన్నేసి నూనెలా మంచిగా ఫ్రై అయిన తర్వాత చింత పలుసు పిసికి పోసి మళ్ళా దానికి ఇగ మెంతి పిండేసి మరగ పెట్టుకుంటే దగ్గ ఇట్లా లూజ్ లూజ్ చెయ్యద్దు ఎయ్యం ఓన్లీ ఊమ్ బాగ జీలకర్ర మెంతుల పొడి
అంతేనా జీలకర్ర మెంతుల పొడి వేసి పైనుండేస్తరా ఆ వెల్లుల్లి ఉల్లిగడ్డ ఏమో మా తరుముకుంటారు సన్నగా తరుము కొని ఫ్రై చేస్తారా అంటే దాన్ని పేస్ట్ లా చేసి మసాలా లాగా వే వేయించారా?
ఆ వేసి అయితే అది ఇట్లా జార్ జారు ఉండద్దు మంచిగా దగ్గరికి ఉండాలి ఇగా దగ్ దగ్గరకి ఉంటే చిక్కగా మంచిగుంటది బాగా ఇట్లా వాటర్ వా టర్ ఉంటే టేస్ట్ ఉండది అది దగ్గరికి అంటే బాగా దగ్ గ్గరకి ఉండాలి బాగ ఇట్లా ఆ చాపల చాపల చాపల కూర లాగ ఆ చాపల కూర లాగా
అచ్చచ్చా అంటె చింతపండు ఎప్పుడెయ్యా లి తర్వాత ఎయ్యాల్నా చింతపండు చారేచి తర్వాత మరిగియ్యాలి బాగా
దించుకొని ఇగిఇప్పుడూ మనకూ ఈ ఫస్ట్ ఉడకబెట్టిన్ తర్వతా మ్ బంగ్ క ఉంటది గదా ఈ పులుసు పోసినంక బంక అనేది పోతది మళ్ళీ ఇది ఆ హెల్త్ కు గూడా మంచిదే అన్న అవి భూమిలో పండుతయి గదా భూమిలో పండడం వల్లా ఆ మట్టి అంత వాటికి మ్మ్ మ్మ్మ్మ్ తీర్చుకుంటారన్నట్టు తీర్సుకున్నంక అవి తినడం వల్ల మనా ఇ ప్పుడు ఈ మోకాళ్లల్ల గుజ్జుంటది జూడండి అది అరిగిపోతాంటది చాలా మంది అద్దినడం వల్ల గు జ్జును మంచిగాల ఇంప్రూవ్ జేస్తదన్నట్టు ఈ భూముల్లల్లెల్లే గా భూముల్లల్లెల్లే వాటి
నద్దు అని అంటారు గదా మా ఇం ట్లోనైతే మా మమ్మీ వాళ్ళయితె తీస్కరారవి ఎక్కువగా
ఆ అట్ల జాస్తె బా
బావుందిగా
ఆ కద
ఇంకా అండి
ఆ
ఆ ఇంక్ ఇంకేమంటె మీకిష్టం ఓకేనమ్మ మీ విలువైనా సమయం మాకిచ్చినందుకు ధన్యవాదములు
థ్యాంక్యూ అండి